ఉవతాం విసరిించ చ హలో
ఆ ఏం చేస్తున్నావ్
ఉహు ఏం చేయలేదు నువు
ఎం చేయలే
మా రాము బయటకి పోవాలని అరుస్తాంది బయట కుక్కలు వచ్చినాయి మొన్న ఒకదాంతో కరిపిచ్
చప్లట్ కట్టిచినారా ఏమన్నా
ఏందో సౌండ్ వస్తాంది
సపరేట్ కట్టిచినారా దానికి ఏమైనా
ఆహా ఏం ఏం లేదు ఏం లేదు అట్లా కట్టేసి జైలుల్లో పెట్టినట్లే దాన్ని ఇంక
కొంతసేపు అలా అట్లున్నిచ్చి మళ్ళా బయటకి మార్నింగ్ ఈవినింగ్ అట్లా బైట
ప్రొద్దున్న నుంచి మేము కాంపౌండ్ లోనే ఎడుస్తుంటామ ఆ ఇంట్లో వస్తుంది ఇంట్లో కూర్చుంటుంది ఎప్పుడనా వర్షం పడితే ఇంట్లోనే కట్టేస్తాము డోర్ దగ్ర ఏం లేదు చిన్నపటినుంచి చేస్తలేదు ఒక్క రోజు గలిచ్చేసం లేదా
అంటే బయి వస్తానే బయటకి పోతుందఏమోదా
ఎంత అర్జెంట్ అయినా గాని వచ్చి సైగలు చేస్తుంది మనుషుల దగ్గరకి వచ్చి వేస్తుంది బయటకి పిల్సొకురాండని ఇంక మాకు అర్థం అయిపోతుంది అల సందేముటు
ఒకవేళ మీరు రెస్పాన్స్ కాకుంటే అదే పోతుందా
లేదు గే ఇక్కడిక వచ్చి గేట్దాకా వచ్చి నిలబడుకుంటుంది మా దగ్గరకి వస్తుంది అరుస్తుంది గేట్
అవునులే మీరు గేట్కు లాక్ వేసింటారు అట్లా ఉంటది
గేదె దగ్గరకు వస్తది అర్థం అవుతుంది ఎవర్నీవర్ తీసుకొని వస్తాది
ఆ
సార్ మూడు సార్లు ఏమో పైన మిద్ది పైకి పోతాండే తెలియకోకుండా గలీజ్ చేస్తాండే
ఆ
వచ్చి రెండు మూడు ఏట్లు కొడ్తే ఇంక అ నుంచి మానేసింది ఇక అంతే ఇంక ఎప్పుడు కలిసి చేసలేదు
హ్మ్ స్నానము దాన్కి
వరంకి రెండు రోజులు చేపిస్తాము
హ్మ్
చాల కల్ ముచ్చ ఆ కాలే నిల్తు ను చేపిస్తాము అప్పుడు అరుస్తా ఉండే స్నానం చేపిస్తాంటే ఇప్పుడు సైలెంట్ చేపీచుకుంటుంది చిన్నగున్నప్పుడు అరుస్తాండే గలీజ్ ఏం చేస్తాలేదు ఎంతన్నా అర్జెంట్ కానీ అరుస్తుంది మనుషుల దగ్గరకి వస్తుంది సైగలు చేస్తుంది మగడతమ ఆతు ఇ డైలీ నైట్ అన్నం తింటానే ఇంగ సౌలువ్ చేస్తుంది అప్పుడే బయటకి పోవాల నేను అనీ
తింటాది ఆర్ టయాంకి ఊర్కే పోండి అన పిల్వపోతే దానికి మైండ్ సెట్ అప్పుడే చేంజ్ అవుతుంది ఇంట్లోనే ఉంటే మనమే ఉండలేము
హ్మ్ అదే పొద్దున సాయంత్రము ఇడ్స్స్తాము బయట్కె ఇన్ని రోజులు ఇక్కడ ఇక్కడ తిరుగుతాండ ఈరే ఆడుకుంటాండా వస్తాండ ఈ మధ్య అక్కడ పోయేది వెనకలింలు తగ్గి అక్కడంతా పోయి వేరే కుక్కలు చిన్న మొన్న కరిపించుకుంది ఇంజెక్షన్ ఏపియాలి ఈ రోజు డాక్టర్ ఫోన్ చేసినాము వస్తామంనాడాక్క నువోస్తే ఇంజెక్షన్
అంటే నార్మల్గా మామూలు బయట కుక్కలు అట్లా కర్స్కుకున్నా ఏం కావుకదా
బైట్ కుక్కలు
మామూలుగా మన ఇంటి దగ్గర ఉంటాయి కదా బయట ఆ కుక్కలు కొట్టలాడున్నా ఏం అదా ఏమన్నా వేరే కుక్కల ఆ కరుస్తే ఇన్ ఇన్ఫెక్షన్ అట్లాయితుంద వాళ్ళకి
ఏం యాది కరిసినా ఏమో తెలియదు కదా ఇంట్లో పెంచేదిే
అ పెయిన్ ఉంటాది కాబట్టి మనం ఏ ఏపియాలి అంతే దానికి
ఉ అదిని ఇంగోటి సంవత్సరం అయిపోనాక ఇంజెక్షన్ ఇంగోటిి అయిపోయల్లా అన్నిడ్రి బుక్కు లో ఇచ్చిన్ డారు అప్పుడు ట్రానిక్లు చిన్నగూన్నవ్ ఇప్పుడు ఉహ్ దానిక్ ట్రనిక్ల్ లేపిచ్చేక్ సరిపోతలే పొద్దున్న అను సా రాత్రి అన్నం పెటిన్ తరత ఏయల్లా అనిచ్చింది ఇంజెక్షన్ లు ఏసిన్ డ్రె ఆర్ నెల్లక్ దెందు మూడ్ నెల్ హ్మ్ ఉన్నప్పుడు ఆరు నెల్ ఉన్నప్పుడు ఆ ట్రానిక్ క్లస్స్ లేస్కో కొంటేనే
అంటే అది దీంతో మనం ఇంజెక్షన్ ఏస్తాం సల్ ఫిడు దాన్ దిసుకొని నోట్లో వేట్టిఏతే ఐపై
ఇంగ్ ఏమో రెండ్ నెల్లు అట్లా ఏయండి ట్రానిక్లు అనండ్రి నేనేసిది మా అత్త పట్టుకునేదే అట్లేస్తిమి రెన్ నెల్లు
ఔనా
ఇంగా ఆర్ నెలది ఇంజెక్షన్ ఏపీస్ కోన్ వొచ్చినం అబీడే మీళ్లేే ప్లానే
అంటే దానక్ ఫుడ్డు సప్ రేట్ కదా
ఫస్ట్ లో పాలు అన్నమే పెడ్ తాంటిమి ఫుడ్ అంటే ఇవి బోన్స్ ఓస్తయి కదా అవి తెస్ తేసాంటిమి పెడ్ తాంటిమి తినింది కొద్ది రోజు లు ఏమో సైడ్ ఎఫెక్టర్ ఐయింది ఏమో తెలీదు హ్ అన్నం తినుకోకున్ మానేసింది మళ్ళ డాక్టర్ తాక్ పోయి చూపిస్తే ఏం మీర్ ఇంట్లో పెట్టేది పెట్టండి ఏం అయ్యేలేదు
అదే కొంతమంది మనం ఏం దింటే అదే పెడతారు కొంతమంది దాన్ ఆ సప్ రేట్ ఫుడ్డు దేత్తారు
ఉమ్ అదే అలవాట్ చేయండి అలవాట్ ఐ హ్మ్ పాలన్నం పెట్టండి ఫస్ట్ పెరుగన్నం బెట్టద్దు అన్ అంటే పాలన్నమే పెడ్ తా వోచ్ నము ఇంగ్ మాఅత్త బా చికెన్ నాన్ నా నాన్ వెజ్ అంతా బాగా అలవాట్ చేేపిచ్చింది సప్ రేట్ దాన్ కోసం తెచ్చి య్ ఏ ఐదు కాళ్ళవి అవ్ ఉంటాయ్ దే కోడి కాళ్ళుంటాయ్ కదా అవి తెచ్
ఫ్రీగా ఐనే ఇస్తర్ గదా
ఆ ఈస్సరి ఇరవై రూపాల్ కే ముప్పై రూపాల్ కే అట్లా తీసుకుంటారు ఆ తెల్సినోల్ ఐతే ఇస్తారా ఏమో మేమ్ ఎప్పుడు ఇరవై రూపాల్ ముప్పై రూపాల్ అట్లిచ్చి హే
ఉమ్ అంటే మాటుక్ దేచ్చుకున్నా బాఉంటది గదు ఓ సారి దేచ్చుకుంటే ఎమ్ గాదు ఫీగా
తెేస్ నప్పుడు దాన్ కీ సప్ రేట్ దాంట్లోన్ పెడతము ఇంగ్యదన్ మిగిల్ పెందంటే ఇంగ అట్లే పెడతాం దానికే వేస్ట్ ఏమ్ అయేమ్ లేదు బా నాన్ వెెజ్ తినేది అలవాట్ చేస్ కునే నాన్ వెెజ్ పెట్ నప్పుడు గిన్నే ఖాళీ చేజేస్తుంది మామూలుగా అన్నం పెట్ తిన్నాము అంటే పాలు అన్నం పోస్తే ఆ గ్యాప్ ఇచ్చింది ఆ రోజ్ కీ అరో అందేనా గిన్నలాట్లే ఉంటుంది ఉమ్ పెదైతైత్
అంటే అది టెస్టు ఇది ఆ టేస్ట్ దీ టేస్టు డిఫరెన్సు దాన్ కప్పుడే అటుంది ఎవ్ర్ ఉమ్ ప్చ్ దానికి పీసు పీసే ఉండాలనేది ఏంలే ఉత్త ఎమ్కులిచ్చిన సప్పరించుకున్ రుదై
హ్మ్ ఔను పెద్ద వెమ్ కలు ఉంటే ఒక్ పక్కన పెట్టుంటిమి అవి రెండు మూడు రోజుల్ కొరుకోన్ తినింది అదే
ఊమ్
అన్ని తింటి చేపది కూడా తిందేమో ఎముకలు కూచ్చుకుంటాయేమో అని వేయలేదు ఫస్ట్ ఒకసారి తెచ్చినప్పుడు మళ్ళీ సారితెచ్చినప్పుడు ఉత్త చేపలది రసము కలిపి వేసింటిమీ.
అంటే ఇది ముళ్ళులు అట్లుంటే
అది కూడా తినేసింది మొన్నమ్మ మేమి షాక్ అయినా ముళ్లులు గుచ్చుకుంటాఏమో అని పెట్టలే రెండు రోజులు మొన్నేం తింటుందేమో చూద్దాము అని పెట్ తింటే ఆ ఎముకలు ముళ్ళలు గుచ్చుకొనుండే అంత ఖాళీ చేసేసింది. పోన్లే తింటాందిది అని అది పేడతన్నా ఊ ఆమ్ అన్ని అలవాటు ఉంది తీపి కూడా తింటుది నువ్వే ఆ దన్నం
ఆ మనంది ములోకే అవిదినే దానికి డిఫరెన్స్
స్వీటు తింటుంది హాటు తిం టుంది నాన్ వెజ్ అన్నీ తింటుంది ఇది తిందు అనేది లేదా అత్రసలు చేసుంటే మేమ్ తింటాన్నప్పుడల్లా వచ్చేది మా దగ్గరికి చేసిన్నపుడు కూడా తినింది అది కూడా
ఏ నోటికి మనం ఫస్ట్ నుంచి పాన్నదే అనం దినేద్ అలవాట్ జేత్తే ఇక మనం దినే దాన్ల
ఊ మేం పాలఅన్నం పెడతంటే ఆ అప్పుడు వీళ్ళు ఉంటీ కదా మా మామూలు ఈ రెంట్ కి ఓంటోళ్ళు వచ్చేసి వాళ్ళు రెండు కుక్కలు పెంచ్తా ళ్ళు వళ్ళు తెచ్చి కదా ఫస్ట్ కొన కోచింటే పెంచుంటే చచ్చిపోతా ఉన్నాయి అవి అందుకు మామూలు నాటికి కు క్కలు పెంచినరా ఆయమ్మ మాములుగా ముస్ సరే పెడుతందా ఆ యక్క కొడుకు వస్తాంటల్ లే చెప్పాలిమ మీ మీరు అన్నీ సరదా లు అలవాటు చేయడి పాల అన్నంద అట్లే పెట్టే అట్ల అలవాటు లేదు లెండి అని అంటే అన్నీ సార్లు పెట్టేది అల్వట్ చేస్తిమి ఫస్ట్ రెండు, మూడు సార్లు తిన్లే మళ్ళీ అలవాటు చేసుకుంది. ఇప్పుడు తింటుంది కాకరకాయ చారు కూడా తింటుంది లాస్టుకి ఏదైనా కూడా ఇవ్వడ అన్నీ దినేస్తుంది.
మనం తినే పెట్ట మనం తినే అలవాటే అయితుంది. మేంగా అప్పుడు పాతింటి కడున్నడు పిల్లులు వస్తండ రెండు ఒకటి ప్రెగ్నెంట్ ఆమె ఓ ఆయమ్మ విడిచి పెట్టి పోయిందిలే ఎంతకుముందు రెండు ఉన్నన్ మాటి పప్పు ప్రెగ్నెంట్ ఉన్నాప్పుడు విడిచి పెట్టి పోయింది. దానికి ఇంగా మేం పెడతా అంటే మా అన్నము, పాళ్లు ఈ ఏ అ నిక్కీ కి దాదన్ టేం కదా అప్పుడు ఆ పాలు గాని, పెరుగు గాని అట్లా రెంనళ్లు అలవాటు చేస దాము అదే ఇప్పుడు ఇప్పుడుగానే ఇప్పుడు వేరే వాళ్ళు వచ్చినారు కదా వస్తానే అ నేను నిన్నలా మొన్న ఇంటిమ్లోని నచ్చు ఆ ఇంటి దగ్గరకి పైన ఆమె దగ్ అం చెప్తాది కొద్ది రోజులు అది పెట్టినాం మళ్ళా ఇది చికెన్ లోటివే మ కోలవన్నీ పెట్టింటే దానిలోకి అలవాటు పడింది మళ్ళా కొద్ది రోజులు పెట్ ఇట్లా మళ్ళా గ్యాప్చ్చి మళ్ల పాలు, అన్నం అలా అవే తెచ్చి పెద్దండి
కాన్ మొ
వీళ్ల ఆయన పాలు పేకాట్ దానికి పది రూపాయలు ఉంటయి కదా స వీడు తెచ్చి పెడుతాండిలే ఆ అమ్మకి అప్పుడు పాలు ప్యాకెట్టే కదా పాలు తెలియదు కదా ఆవు పాలు దొరుకుతాయిని
అవునులే
ఈయప్పకిప్పుడు ఆవుపాలు కాబట్టి యాదంలకి ఈడ ఈడగాని వత్తండి పిల్లిలు ఏమంటే పెంచుకుండేటివి అవి దానిలోనే మేము అలవాటు చేయలే
ఆవును లే
ఎందుకంటే ఓనర్ వాళ్ళు పైనే కదా హ వాళ్లు పైనే ఉంటారు మనం పెట్టినాం అనుకో ఎందుకు పెడుతున్నారు ఎందుకు అలవాటు చేస్తారు అట్లా అంటారు అనని ఆ అందు కానీ ఇంగా దండని దండ కాదు పెట్టలేదు. ఆడన్నప్పుడే అయితే ఇంగా సందు ఉంటండు ఒకటి అట్లే ఇంకా దానికి గలిజ చేసి ఆట్లే చేసుకుంటాయిలే అని అని అట్లా పెడదాండిమి
అ
ఆ మేము ఉన్నప్పటికే నాలుగు పిల్లలు ఏమొ అయినాయి. ఆ అంటే ఆయమ్మె బానే చూసుకుంటాండే ఆ ఆయమ్మ ఉన్నప్పుడే అట్లా గలీజ చేసేది అట్లేం లేదు ఆయమ్మ వొదిలి పెట్టి పోయినాంక ఇంకాది దాని దింది ఎవరు ఉన్నారు చోప్పేవాళ్ళు మన భాష కాద ది ఆయమ్మ మాట్లాడే భాషే దానికి అర్థంమయ్య ఆ తిన్న దట్లే గలీజయండేది మేము అన్నం ఒకటి తింటేది. తినిపోతే అక్కడ అయిపోలే అని అనుకోని పెడతండి.
హ
అన్నంగాని, చపాతి లేగానే పాలు వేసేట్టు తింటండ ఆ పిల్లి అబ్ తినేది కాదని నోటుతో తీసుకొని పోతాండి పిల్లలకి ఎన్కలా రేకులుదుండే లే ఇల్లు ఆ ఇంటి మింద పిల్లలని విడిచిండే అది
అంతా
తొంబై పెడతాండు ఇప్పుడు ఎవడుతో కంటుంది హ మ్మళ్ళ బిడ ఇమేనాయ ఏమో ఎవరు వేర్ తందగు తెలదు కాని మేము వచ్చేసానాంక అసలు ఎవ్వరు పెట్టరు వా అనుకుంటాము వాళ్ళు తినేది వాళ్ళ తినేది ఒకటి చాల అనుకుంటారు గానీ అట్లా దాంట్లో పెట్టంగాని పెట్టరు. త లా ఓనరు మా ఇంటి పక్కనే ఈ మేముండే ఇంటి ఓ నారు వాళ్ళ తమ్ముడు వాళ్లు ఉండేది
ఆ
వాళ్ళే మాకు రెండు, మూడు సార్లు కంప్లైంట్ చేసింది పెట్టొద్దండి మీరు గలీజ్ చేసిపోతాన్నాయ్ అనని
అవునులే
వాళ్లకు తెలియకోకుండా పె
ఆహు
ఉహు మావి వస్తాయి వచ్చి వచ్చి కిటికీకాడ వచ్చి అరుత్తనే ఉంటాయి మనం ఇంగ దానిలని ఎట్లా చూసుకుంటుంది ఆమె
మా ఇంటి దగ్గర అంతే కదా ఆ కుక్కలు అన్నం పెడతామా పెడతాం మాన్కోని ఉంటాయి అలవాటుయిపోయి
అబ్బ నిష్కా పిక్కు దిగుతానులే చోడు వీడియోస్ పిల్లితో ఆ ఆ పిల్లి ఎప్పుడుస్తాండ
ఉందా
గలిజ్ చేసిన ఇంకేం పట్టించుకుం నుండలేందా అన్నే ఉహు ఇంకేం చేసినావుంటా
లేదు పప్పు అదే విజిల్స్ వచ్చినాయి ఎంత ఏస్ పెట్టలా అన్నం లేేట్గా చేసేది. పన్నెండున్నార ఒక గంట చేస్తే అన్నము ముద్ద ముద్ద చేసేదో, అన్నం చేసేదో
ముద్దైనా బావుంటది పుప్పు లే
అ